హలో
హలో
నమస్కారం అండి
చెప్పండి
ఇప్పుడే మైదానంలో పరుగులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నాను. పొద్దునే ఫోన్ చేశానని ఏం అనుకోకండి మీ రోజు ఎలా ప్రారంభమైంది
తర్వాత మాట్లాడతాను
చెప్పండి చెప్పండి ఏమైంది?
ఏం లేదు ఏం పర్వాలేదులేండి నేను కూడా ఇప్పుడే నిద్ర లేచి యోగ ముగిన్ చు కున్నాను మీరు రోజు ఉదయాన్నే మైదానానికి వెళ్తారా అయితే అక్కడ వాతావరణం ఎట్లుంటది
అవునండి రోజు ఉదయం ఐదు గంటాలకే లేస్తాను లేచి మా ఊరు హైస్కూల్ మైదానానికి వెళ్ళడం నా అలవాటు ఉద్యోగం లేకపోయినా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి క్రీడలు వ్యాయామం చాలా అవసరం కదా అండి పొద్దున్నే చల్లటి గాలిలో మైదానమంత యువకులతో ఆ ఎక్సైజ్ చేస్తుంటే చాలా కోలహలంగా ఉంటుంది
చాలా సంతోషం మా ఊర్లోగుడ ఈ మధ్య అమ్మాయిలు పొద్దుగాళ్ల లేచి జాగింగ్ వెళ్తున్నారు కొందరు కల్షేమో షటిలు బ్యాడ్మింటన్ ఆటలు ఆటలు కూడా అలవాటు చేసుకుంటున్నారు పల్లెలల్లా క్రీడల పట్ల ఇంత ఇంట్రెస్ట్ వేరగడం చాలా మంచి విషయం గద
నిజమే హ్మ్ఁ పూర్వం పల్లెల్లో ఎక్కువగా కబడ్డీ ఖోఖో లాంటి సంప్రదాయ ఆటలు ఆడేవారంట కదా ఇప్పుడూ మరి మీ ఊర్లో ఎలాంటి ఆటలు ఆడుతున్నారు మనుసులంతా
ఇప్పటి కూడా మా ఊర్లో కోకో తాడాట మరియు ఈ రింగ్ టెన్నిస్ ఎక్కువగా ఆడుతుంటారు ఇవి ఆడటానికి అయితే ఎక్కువ డబ్బులు అవసరం ఉండది కొంచెం ప్లేస్ ఉన్న కూడా సరిపోతది శారీరక శ్రమకైతే ఈ మాత్రం ఆటలు ఆడినా సరిపోతది
ఆఁ మంచిదండి మంచి పనులు చెత్తుర్రు మరి మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంది కదా అండి నేనైతే ఇప్పుడే టీవీలో ఆ పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్ చూసున్నారు నీ గుడా నలాగే ఇట్ల ఆ టీవీ లో క్రికెట్ చూడడం ఏ వేటు వేరే క్రీడలు చూడడం ఇష్టమేనా
అవునవును నాకు క్రికెట్ చూడడం ఇష్టమే దాంతో పాటు ఒలింపిక్స్ టూ ఈ ఏషియన్ గేమ్స్ చూడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటాది అంటే మన దేశంలోని ప్లేయర్సు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలుస్తున్నప్పుడు చాలా గర్వంగ అనిపిస్తుంటది
హామ్మ్ఁ నిజం జెప్పారు ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్రీడాకారులు ఎన్నో కష్టాల్ను ఓర్చి పైకొస్తారు కదా సరైన వసతులు లేకపోయినా వారు చూపే పట్టుదల మనకిెంతో స్ఫూర్తినిస్తుంది మాలాంటి యువతకు వాళ్ళే ఆదర్శం కదా
హ్మ్ఁ అవును బాక్సింగ్ అథ్లెటిగ్స్ అథ్లెటిక్స్ ఏమాట్ల వెయిట్ లిఫ్టింగ్ వంటి ఆటలల్లా ఇగ మనలాంటి పల్లెటూర్ల నుండి వచ్చిన యువతని ప్రతిభ చూపిస్తున్నారు డిసిప్లేన్ను నిరంతర శ్రమ అంటే ఏదైనా సాధించొచ్చు అని వారిని చూస్తేనే అర్థమైతుంది ఉద్యోగం లేకుండా ఇట్ల ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటియి చూస్తే మనకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది
కరెక్ట్ అండి క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు గద ఓటమిని తట్టుకునే మాన్సిక ధైర్యాన్ని కూడా నేర్పుతాయి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు అనేది ఎదురుకోవాల్నో కూడ క్రీడల ద్వారా తెసుకోవచ్చు.
అవును గెలుపోటములను సమానంగా స్వీకరించడం క్రీడా స్ఫూర్తి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్
ఆ సాయంత్రం అయ్యింది కదా ఏ మా ఊర్లో ఈ రోజు వాలీబాల్ టోర్నమెంట్ ఏదో జరుగుతుందంట చుట్టుపక్కల గ్రామాల నుంచి జట్లన్నీ వచ్చినాయి ఊరంతా ఎంత పండుగ వాతావరణం తెలుసా
అవునా పల్లెటూర్లలో ఇట్లా జరిగే స్థానిక టోర్నమెంట్లు అంటే ఎంతో ఉత్సాహంగాన్నీ ఇస్తాయి ఈ విన్నైన టీం కి ఇచ్చే గిఫ్ట్ల కన్నా అసలు ఆ ఆటన ఆటను చూడ్డానికి వచ్చే జనం వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహమే ఎంత మంచిగా ఉంటదో
అవునవును ఇక్కడ ఇక పట్నం లో లాగా స్టేడియం లాగా పెద్ద పెద్ద గ్యాలరీలు కుర్చీలు ఉండవు కదా అండి మా అందరూ మైదానం చుట్టూ నిలబడి లేదా కూర్చొని తమ ఊరి జట్కు గెలిపించ గట్టిగా ఆరుస్తూ మద్దతు ఇస్తారు ఆ ఆనందాం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదండి
నిజమేనండి మా ఊర్లో కూడా సంక్రాంతి పండుగ టైం కోలాటం మరియు కబడ్డీ పోటీలు పెడతారు పెద్దోళ్ళు చిన్న పిల్లలని ఏం తేడా లేకుండా అందరు వచ్చి మంచి ఔషధంగా పాల్గొంటారు ఈ డిజిటల్ స్క్రీన్ లకు దూరంగా మనుషులంతా ఒకే చోట కలవడానికి ఇది ఒక మంచి అలవాటు
చాలా చక్కగా చెప్పారండి ఈ కాలంలో ఫోన్లలో ఆటలు ఆడడం కంటే మైదానం లోకి దిగి చెమటలు కార్చడం వల్ల శారీరక మానసిక క్క ఆరోగ్యం కూడా లభిస్తుంది కదండి
వును మరి రాత్రి అవుతుంది కదా మార్చి ముగిసిందా ఎవరు విన్ అయురు
ఆ మన పక్క ఊరు జట్టు గెలిచిందండి అయినా అందరు కలిసి ఎంతో స్నేహపూర్వకంగా కర్జాలం చేసుకున్నారు అది ముగిసాక అందరు మిత్రులే కదా అండి
ఉ అంతే కదా ఇది క్రీడలలా మనుషులను కలుపుతాయి ఈ రోజులు క్రీడల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇంకా మరీ చెప్పండి
ఊ ఈ ఆటలు మనలో పరస్పర సహకారాన్ని జట్టువా ఎలా పని చేేయాలో నేర్పుతాయి కదండీ ఇప్పుడు పిల్లలు రోజంతా చేతిలో ఫోన్ పట్టుకొని కళ్ళు పాడు చేసుకుంటున్నారు మైదానంలోకి వచ్చి ఆడితే వచ్చి ఆ ఊత్సాహాన్ని కోల్పోతున్నారు
ఆ కరెక్ట్ గా చెప్పారు అందుకే మా ఊరిలో ఈ మధ్య ఈ శని ఆదివారలో ఊళ్ళో ఉన్న చిన్న పిల్లలందరినీ ఒక దగ్గరకి పిలిచి ఈ ఇలాంటి పాతకాల పాటలు నేర్పి దించడానికి మేము ట్రై చేస్తున్నాం దీని వల్ల వా వాళ్ళు కూడా శారీరక శ్రమతో పాటు మన సంస్కృతి కూడా తెలుస్తుందని చిన్న ఆశ అంతే
ఉ చాలా మంచి అలవాటు ప్రారంభించారు అయితే క్రీడలో రాలించాలన్నా లేదా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలన్నా కేవలం ఆటలు సరిపోవండి మంచి ఆహారం కూడా అవసరం కదా నగరాల్లో అయితే వారు ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు వాడుతుంటారు కానీ మనం పల్లెల్లో నాణ్యమైన ఆహారం సహజంగానే దొరుకుతుంది
అవునవును మనం పల్లెటూరుల ఆహర్లమె మనకు పెద్ద బలం మనం పొద్దుగలె తాగే రాగిజావా సజ్జరొట్టలు ఇంట్లో కాచిన స్వచ్ఛమైన పాలు నెయ్యి శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి
నిజమే నేను గూడా రోజు వ్యాయామం ముగిసిన తర్వాతకి గుడ్ ఇప్పుడు నైట్ నానబెట్టిన శనగలు గాని వేరుపప్పులు వేరుశెనగ పప్పులు గాని మరి ఆ దానితో పాటు ఒక గ్లాస్ పాలు తాగుతానండి మార్కెట్లు దొరికే ఊ ఎన్నో కృత్రిమ ఆహారాల కంటే ఏంతో మేలు మన ఊరు రైతులు పండించిన పప్పు పప్పు దాన్యాలు ఉండే పోషకాలు మనల్ని రోజంతా ఉత్సహం ఉంచుతారు కదండి
అవును అందుకే కదా పల్లెటూర్లలో ఉండే ప్రజలకి రోగనిరోధక శక్తి ఎక్కువుగా ఉంటది ఎండానక వాననక పొలాల్లో కష్టపడి కష్టపడి పనిచేసే ఓప్పిక వారికి ఈ ఆహారం వల్లన వస్తుంది అనుకుంట
అవును అవునండి ఇంకా అండి మరి ఫ్రీగానే ఉన్నారా మరి మాట్లాడడానికి టైమ్ ఉందా
తప్పకుండా చెప్పండి ఇంకేమైనా విషయం గురించి
ఏం లేదు ఖాళీనే ఉన్నాం గదా ఈ టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది కదా అందుకే మన ఇద్దరం ఉపయోగపడేలా ఈ ఖాళీ సమయంలో ఏదైనా కొత్త ఒక నైపుణ్యం లాంటిది నేర్చుకుంటే మంచిదని ఆలోచిస్తున్నాండి
అబ్బా ఎంత మంచి మాటా చెప్పావు నేను కూడా సరిగ్గా అదే ఆలోచిస్తూ ఆన్లైన్ కోర్సులు గురించే వెతుకుతున్నా పెళ్ళిళ్ళు కాకముందే మనం నచ్చిన విషయాలు నేర్చుకోవడానికి మన కాళ్ళు మీద మనం నిలబడ్డానికి ఇదే కరెక్ట్ టైం
హ అవునండి మన ఇద్దరం వేరు వేరు గ్రామాల్లో ఉంటున్నాం కదా మరి సిటీకి వెళ్లకుండా నేర్చుకొవాలి కుదరదు కదా కాబట్టి ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే కూర్చొని నేర్చుకుంటె బెస్ట్ అనిపిస్తుంది మరి మీకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో చెప్తారు కదా
నాకంటే డిజిటల్ చె టెక్నాలజీ అంటే బాగా ఇష్టం ఈ వీడియో టే వీడియోస్ ఎడిట్ చేసుడు అన్న గ్రాఫిక్ డిజైనింగ్ ఇట్లాంటివి నేర్చుకోబుద్ది అయితది ఇప్పుడు మళ్ళా సోషల్ మీడియా యూట్యూబ్ బాగా నడుస్తుంది కదా ఇవి నేర్చుకుంటే ఇంట్లోనే కూర్చొని ఫ్రీలాన్స్ వర్క్ చేసుకుంటా మంచిగా డబ్బులు సంపాదించచ్చు అని
వండర్ఫుల్ ఐడియా అండి మీకు ఎలాగో కొంచెం ఆ కంప్యూటర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి అది నీకు త్వరగా వస్తుందిలే నాకైతే క్రియేటివ్ రైటింగ్ కంటెంట్ రైటింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది
ఆ నువ్వు అబ్జర్వ్ చేసినావా ఈ రెండు స్కిల్స్ ఒకదానికొక్కటి మంచిగా కనెక్ట్ అయితున్నామ్ నువ్వు కంటెంట్ రాసినవ్ అనుకో నేను దానికి తగ్గట్టు వీడియో లేదా పోస్టర్ డిజైన్ చేయవచ్చు ఇక ఫ్యూచర్ లో కూడా ఇద్దరం కలిసి చిన్న డిజిటల్ ఏజెన్సీ లాంటిది కూడా స్టార్ట్ చేయవచ్చు
అవును కదా నేను అసలు ఆ కోనంలో ఆలోచి ఆలోచించ లేదు తెలుసా ఇద్దరం వేర్ వేరు స్కిల్స్ నేర్చుకున్నా కలిసిం ఒకటే ప్రాజెక్టు మీద వర్క్ చేయచ్చు వావ్ కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన ఆలోచన విధానం కూడా మస్తు మారుతుంది కదా
నిజమే నేర్చుకోవాలనే తపనుంటే వయస్తో లేదా మనం ఉండే ఎవరితోని సంబంధం లేదు ఈ రోజులలో ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు ప్రపంచంలో ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా సరే మన చేతులలో ఉన్నట్లే
కరెక్ట్ అండి యూట్యూబ్ లో ఉచితంగా నేర్చుకోవచ్చు కదా కొన్ని యాప్స్ ఉంటాయి కదా ఆ వెబ్సైట్ లో కూడా తక్కువ ధరకే సర్టిఫికేట్ కోర్సులు దొకుతయ అంట మనం బ్యాకెట్ మనీ దాని బట్టి మీరు మేనేజ్ చేసుకోవచ్చు
నిజమే అవును రోజుకు ఒక రెండు గంటలు కేటాయించినా కూడా రెండు మూడు నెలలు ఇట్లా చదువుకుంటే ఇందులో మనం మంచిగా పట్టు సాధించవచ్చు దీనివల్ల మనకు కూడా ఒక సొంత గుర్తింపు వస్తుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడతర్
చాలా బాగా చెప్పావండి అయితే ఆలస్యం ఎందుకు నేను ఈ రోజు ఉంటే డిజిటల్ మార్కెటింగ్ బేసెస్ గురించి వెతకడం స్టార్ట్ చేస్తాను నువ్వు కూడా వీడియో ఎడిటింగ్కి సంబంధించిన బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటో చూడమరి
ఉమ్ అయితే మనం రేపటి నుండి మిషన్ టో పిఎం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా మొదటి రోజే డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటా అందుకే ఇప్పుడు ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా ఈ రోజే కొన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకుందాం రేపు టైం వెస్ట్ అవ్వకుండా ఉంటది
అవునవును నువ్వు చెప్పి నిజమే మొదటి రోజు ఏ వీడియో చూడాలో వెతుక్కకోవడానికి టైం సరిపోదు మరి సంకరి ఈ రాత్రికి మనం ఏం చేద్దాం అనుకున్నాం
నేనైతే ఇప్పుడే ల్యాప్ ఫోన్లో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని చూస్తున్నా ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటా అట్లనే యూట్యూబ్ లో కూడా ఏ ఛానల్ బాగుందో జూషి రేపు చూడడానికి ఒక రెండు మూడు క్లాసెస్ డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా
సూపర్ అండి అలాగే ఇంకొక ముఖ్య విషయం మధ్యానం రెండు గంటలకి ఇంట్లోవాళ్ళు మనల్ని పిలవకుండా వుండాలంటే మనం ముందే వాళ్ళకి చెప్పేయాలి మరి నేను ఒక ఆన్లైన్ క్లాస్ వింటున్నాను రెండు నుంచి నాలుగు గంటల వరకి నన్ను డిస్టర్బ్ చేయకండి అని అని ముందే ఇంట్లో వాళ్లకి చెప్పినామనుకో వాళ్ళు కూడా మంచిగా డిస్టబ్ చేయరు
ఉమ్ సరే ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుందాం ఫస్ట్టే మా అమ్మకైతే ఇప్పుడే చెప్పేస్తా పెళ్ళి కాక ముందే మనం కూడా ఇట్ల ఒక క్రమశిక్షణ తో ఏదైనా నేర్చుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు మనల్ని అస్సలు డిస్టర్బ్ చేయరు
అవునండి మంచి విషయం చెప్పారు సరే మరి ఇంట్లోవాళ్లకి చెప్పినాక నాకు టెక్స్చెయ్ మనం రేపా నుంచి స్టార్ట్ చేద్దాం టైం కి
ఓకే బాయ్